హలో
ఇద్దరం ఓకే సార్ అన్నాం ఆ
కౌశల్ ఉంటే వస్తది వచ్చింది అని చెప్పింది కదా అది
ఆ
టెలికలర్ జాబ్ చేస్తుంది కదా ఆ అమ్మాయే నాకు కౌశల్ ఉంటెస్టుది వచ్చింది ఏం చెయాలని అడిగిందని చెప్పానుగా అ అయితే నేను చెప్పాను నేను వదిలేసాను నీ ఇష్టం వెళ్తే వెల్లు ఇలా నీ కూడా వచ్ వచ్చిందని చెప్పాను సరే నే కూడా వెలన్ అంది ఐతే చెల్లుంది కదా చెల్లి అళ చెలంటే బాబోయ్ మా నాన్న ఊరుకోడు అమ్మో అని చెప్పేసి నిన్న వెళ్ళి రాతందంట ఈ రోజేమో దాందంట ఎగ్జాము ఇప్పుడు అది రాసింది నేను రాయపోతే మా చెల్లి రాసింది నేను రాయపోతేనేమొ మమా మా నాన్న నన్ తెగ తిట్టేత్తడు అంటుంది
ఊ రాయమను ఏముంది, ఎళ్ళి అక్కడ కంప్యూటర్ మీదన్ కొచిన్ క్వశ్చన్స్ ఆన్సర్ పెట్టడమే.
అ అందే ఎ ఎళ్దామంటేనేమో ఎళ్మో అని పర్మిషన్లు ఎవర్ లీవ్ ఇవ్రు ఇదీ అదీ అని చెప్తుందమ్మ
ఏ ఎగ్జామ్ కి కాసేపు ఎళ్ళి రాసేసి ఒత్తామని తీసుకోవాలంతే
ఎగ్జామ్ కెళ్ళానని చెప్ తే ఏం కొషన్లు ఒచ్చినయ్ ఎలా రాసావని తినేత్తరే బాబు ఈల్లు అంటుంది ఏమోచ్చిన అయ్యే చెప్పు అన్నాను
అదే ముందే ఆ ఆఫీస్ ఆఫీస్ లాగా ఉండదు మళ్ళి ఇలాంటి కొష
ఆ ఐ అన్నీ అడుగుతారు మాట్లాడు కొన్సేపాగు ఊ ఉంది హుమ్మ ఇదో చూడ మా పక్కింటిళ్ళ ఇంటి దగ్గర పామ్ వచ్చిందంట కట్లపాము వచ్చిందంట వెనకాలకి దూరిందంట ఈ టైం లోనే నన్ను వా చెత్తదే మా అమ్మమ్మ అసల అందరు ఈ టైం లోకే వత్తరు నాకు ఉల్చ రగోల్సినపు సంబుదింట
ఈ మధ్య ఏం కనబడట్లేదులే నాకు పాములు ఎక్కువ
వాయిస్ బేక్ అవుతుందమ్మా సరిగా వినిపి ఇయట్లేదు
హూ ఇప్పుడు
ఇప్పుడు బానే ఇనవడ్తుంది పొ కాదు పొద్ దున్న కరెంట్ మా అమ్మని తీసుకెళ్ళాను హాస్పిటల్కి సేమ్ కోడ్ నెంబర్ ఒకటే ఉందే
ఆహా
జీవలో కొంచెం నెంబర్స్ ఒకలానే ఉన్నాయి లాస్ట్ ఫోర్ నెంబర్స్ మారాయి అంతే
హాస్పిటల్కి ఎళ్ళిపోయిందా నిన్ను జాయిన్ చేయించుకోమని అడుగుతా అన్నావు కదా అందులో
అ అవును ఆ హాస్పిటల్కి ఎళ్ళిపోయింది ఇదీ ఎన్ డి హాస్ప ట్లో దీని ఫోన్ చేసారు ఇది కరెంట్ ఆఫీస్ కాదమ్మా అంటుంది
ఉహహ
అయ్యో కరెంట్ ఆఫీస్ క దా అయ్యో హాస్ప అయ్ బాబోయ్ నవ్వుకోలేక చచ్చానమ్మ పొద్దున్న తర్వాత నువ్ళు ఎంత పని చేస్ సెవే నంబర్ తప్పిచ్చేసావని చెప్దాం అని ఫోన్ చేత్తేనేమో, అదేమో ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఇంక పడుకున్నట్టుంది.
ఈ గ్యాప్ లో పడుకోవడం ఏంటి ఎప్పుడు పడుకుంటుంది ఎప్పుడు రాతుంది పెన్ లో ఇంకేమో తక్కువ అంటుంది అన్నే ఎంటలా కలిసొచ్చేత్నాయ్
టోంటల్కే వత్తయే ఆ ఫాక్స్ టైల్ తొక్కనట్టా కాక్టెల కాక్టెల్ నక్క తోక నక్క తోక తొక్కుతారు కదా! కాక్ టైల్ అంటే ఏంటి? నేను ఫాక్స్ టైల్ అన్నాను.
కాక్టైల్ అంటే ఏంటో తెలిదనీకు సినిమాలో .
చూసాను. ఇదేంటి పొద్దున్నే చూసానమ్మా, ఈ రష్మిక ఉంది కదా! హీరోయిన్ ఆ అది కాక్ టెయిల్ టు మూవీ తితుందంట చెప్తుంది. ఏంటి చూసావా? వాళ్ల మామగారు ఊరికెళ్ళి విజయద. దేవరకొండ ఉన్నాడా
అవును
పెళ్లయినప్పుడు ఆడు చెప్పాడంట మా. డాడి ఆ పుట్టిన ఊరికేళ్లి నేను. చదువుకునే పిల్లలకి ఏదోటి సాయం చేస్తానని. అందుకని ఇప్పుడు రష్మిక, విజయ్ కలిసి వెళ్ళి మొన్న. ఇంటర్ రిజల్ట్స్, టెన్త్ రిజల్ట్స్ వచ్చినాయి కదా! టెన్త్ రిజల్ట్స్ ఆ అందులో ఫస్ట్, సె కెండ్ వచ్చిన వాళ్ళందరికి స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారంట. స్కాలర్షిప్ ఎంతో తెలీదు గాని. ఆ మత్తం ఎంత మంది అను కున్నావ్. నూట ఎనభై మందికి ఇస్తున్నారంటే గ్రేట్ కదా పో .
పర్లేదు అదే ఇన్స్టాలో తెగ వచ్చేతుంది ఏం. కర్చీఫ్ పట్టుకొని ఆమె చెమ్ తుడిచేసినట్టు. నేను ఇంకా ఏమన్నా ఫంక్షన్కే ఏ మన్నా మాలుగా అలాగ ఎల్. ళ్తాతంటారు కదా అలాగే అనుకునెవన్నీ.
అవును కానీ ఇలా ఇత్నారంట, ఇత్నారంట వన్ ఎయి. టీ మందంట టీ మంది కి నైన్, టెన్త్ టెన్త్ ఒక మరి. గ్రేట్ కదా
టెన్త్ కే ఇత్తారు మంచి మార్క్స్ వచ్చినోళ్ళకి.
కనీసం ఆ, ఆ, ఆడన్న చేతున్నాడు ఏదో ఒకటి. ఇంగీ గవర్నమెంట్ ఇప్పుడు ఫీజు రియంంబర్స్మెంట్ కూడా రాయే రాలేదంట తెలుసా? చాలా మందికి పాపమమ్మ
అసలు ముందు చేసేవాని ఇప్పుడు ఆపేశాడు.
ఇం .
ముందేమో ఆ డబ్బులన్న పంపించేవాడు.
అవును
మాకు బానే వచ్చేయే ఆ టైం లోనా.
ఆ
ఇప్పుడే అసలా ఏదైనా అడంగా రావట్లేదు, మనకేమో ఆ జగన్ ఉన్నప్పుడేమో ల్యాప్టాప్లు అయ్యి, ఇయ్యి అన్నాడు. ఎయిత్ క్లాస్ పిల్లల్నేమో నాశనం చేతకి ట్యాబ్లు ఇచ్చాడు. ఆ ఎనిమిదో తరగతోళ్ళకి ఎందుకు జగనన్న ట్యాబు జగనన్న. ట్యాబ్ లో ఫ్రీ ఫైర్ ఆడుతున్నాను అంటడు చూడు ఒకటి రీలు బొడ్డోడు
నువ్వేమొ ఏంటప్పుడు ల్యాప్టాప్ కావాలా లే డబ్బులు కావాల అంటే నాకు ల్యాప్టాప్ కావాలని చెప్పి పెట్టావప్పుడు
అవును రాలేదు కదా
రాలేదు నేను అనుకున్నానే తర్వాత ల్యాప్టాప్ ఇస్తే పోని ల్యాప్టాప్ తీసుకోచ్చి పెట్టుకో వల్సిందే అని అనుకున ఇంటికోచ్చాక తర్వాత ఏంటి దాని ఊసే లేదు
నిజంగానే అసల్ ఏదో చదువుకోనోళ్ళకిే అప్పుడు మనం డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళం ఉన్నాం కాబట్టి మనకి ఏదోటి యూజ్ అయ్యేది అందంగాను కంప్లిటైనోల్ కి చదువుకునే వాళ్ళకి ఏంటి ఇంజనీరింగ్ చేసే వాళ్ళకిని డిగ్రీ త డిగ్రీ చదివిన వాళ్ళకి ఇచ్చుకుంటే అందం గాని ఎనిమిదో తరగత పిల్లలకేందుకే నాశనం చేత్తాక
అదే
నాకిచ్చి నాసనం పడిచ్చడు పిల్లల్ని
అదే ఆ డబ్బులు వేసేవాడు కానీ దాని బదులు ఏంటి మనకి ఫీజులు పెరిగిపోయేవి కద్ దా
ఆ అన్ని పె అన్ని ఎక్కువేగా
అన్నిీ ఎక్కువైపోయాయి మళ్ళీ ఇప్పుడేమో వీడోచ్చాడు వీడ్ చ్చాక ఇంటి పెరిగిపోయినాయ్ ఉండిపోయాయే గాని మళ్ళీ పడట్లేదు
నిజంగా ఉంటో ఈ కష్టల్
మేము ఇంటర్లో ఉన్నప్పుడు ఏంటి డిగ్రీ అక్కొల్లు మీ ఫీజు ఎంత అంటే ఎంత ఏడు వేలుడు వేల అలా చెప్పే వారు అంతే మనకేనా నాకేమో బస్ ఫీజు అన్నీ కలిపి ఎంత అయిపోయదమ్మా ఫీజు
అమ్మా ఏంటి మీము మ మ్ మొత్తం పద్దెనిమిది వేలు కానుంచి జాయిన్ అయినట్టున్నామమ్మ మా ఫస్ట్ ఇయర్ పద్దెనిమిది వేలు సెకండ్ ఇయర్ పంతొమ్మిది ఫైనల్ ఇయర్ ఇరవై సంవత్సరానికి సంవత్సరానికి పెరుగుతది ఒక్కొక్క వెయ్యి అన్నాడు అదేంటి అవి మామలుగా ఇయ్యి కాలేజ్ లో చదువుతున్నందు ఫీజు అది మళ్ళీ నెమో ఈ రికార్డ్స్ కి ఈ ఎగ్జామ్స్ కి ఈ అన్నింటికి సపరేట్ ఫీజు
హామ్
ఆయన్ని తలుచుకుంటే ఏ ఎన్ని డబ్బులు అయిపోతున్నాయే బాబా
చాలా డబ్బుల్ ఖర్చుపెట్టేసాం నేనైతేసగం ఆక్కడే వదిలేసాను
వాళ్ళకే ఇచ్చి వాళ్ళకే వదిలేసావ్ మీరుచుసుకునే ఏదో ఇగ
కానీ తీచ్చుకోవాలి ఎప్పుడో ఒకసారి మ్
ఏ ఏది చూసావ నువ్వు సంగీతం మూవీ
మూవి యా చూడలేద్ చూడాలి ఏంటి అదేదో ద్రిధమ్ మూవీ అంట బాగుంది బాగుందని చెప్పన్నా అని చెప్పి చూసాను అదే పోలీస్ ఆఫీసర్ లా ఉంటది చూ ఉంటాడు
ఏవదరి దద్
ఉ అ అది కేరళ వోల్దిలే
ఆ అన్నీ అయ్యే చుత్తవ్ నువ్వు కేరళ మలయాళం కేరళ మలయాళం తమిళ్ళు
కానీ బాంద చె నేన్ చూసాన ఏంటి బాందిలే లాస్ట్ క్లైమాక్స్ ఏంటి క్లైమాక్స్ బావుంటది అన్నారని సినిమా మొత్తం చూశాను నేను
ఎందులో ఉంది
అది మూవీరూల్జ్ లో వచ్చినట్టు ఉంది చూడలేదా
చూడలేదు అది చూడలేదు గాని సంగీతం చూడవే అది నేను బావుందని దానికి చెప్తే ఏ అది మళ్ళీ ఆ రీలే నాకు షేర్ చేసింది నేన్ ఆల్రెడీ చూసాను నాకు ఎందుకు నాకు ఎందుకు ఎడతన్నావ్ అంటే నువ్వు చెప్పావు కదా నువ్వు చూత్తవని పెట్టాను అంటందే నేను మూవీ ఏ చూసా నువ్వు చూడు సజెస్ట్ చేత్తే మళ్ళీ నాకు ఆ రీల్ షేర్ చేసి మళ్ళీ నాకు చెప్తుంది అది ఏం చెయాలి నేను
మ్
ఏ రెండు గంటలకు ఊ... అని ఉన్నా వోళ్ళు ఏమో అర్ధం అవుతులేదు నాకు
వాయిస్ కట్ అవుతుంది వేరే వేరే యాప్స్ లోకి వెళ్ళిపోతుందని చెప్పి నేనే ఏం చేత్నాను మళ్ళీ పేజీ లో కొంతదఅన్నమాట
బానే ఉంది అలా ఉంది ఇం జూడు మా అమ్మమ్మ చీరకి చేమట్లు అట్టినీ అంట ఏసీలో ఆరబెడతంది తెచ్చి
మ్ రిథమ్ మూవీ అంట ఇది ఇంకా ఏంటి అసలే పోలీసుల వాడితో పాటే ఉంటారే క్రైమ్ స్టోరీ సినిమాలో ఉంట్రు చూడు అలాగా అన్ని బాడీస్ దొరు తాయ్ అన్నమాట బాడీలు దొరుకుతా ఉంటే ఎతుకుతా ఉంటాడు హీరో హీరో ఎతుకుతా ఉంటడు లాస్ట్ లాస్ట్ క్లైమాక్స్ ఏంటియ హీరోయిన్ ఏమో ముందు దూడి కున్ఫు ఏ ఏంటి అది ప్రాక్టీస్ చేస్తా కనబడతది ఎందుకు నేర్చుకుంటున్నావ్ అంటే నేను బ్లాక్ బెల్ట్ సార్ అందుకని నేను పొద్దున్నే ప్రాక్టీస్ చేస్తాను ఉంటది లాస్ట్ లో వాడ్ని కొట్టడానికి అ ఏంటి ఉపయోగిత్తదా కున్ఫు అది కూడా విలనే వా వాళ్ వాడితో ఉన్న పోలీసులుందరు విలన్లే పోలీసులందరినీ విలల్ని చేసాడు ఈసారి అ
బానే ఉంది అయ్ బాబోయ్ రాత్రి పడుకున్నప్పుడు హాస్పిటల్ లు అమ్ ఎవరు ఇది టెలికాలర్ చేత్తంది కదా ఆళ్ అమ్మ ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముడు అంట ఇక్కడెక్కడో హాస్పిటల్లో లో వేకెన్సీ ఉంది మీ ఫ్రెండ్ ఎవరన్నా చేత్తారేమో అడుగక్క అన్నాడు అంట
మ్
అయినే ఏవే చేత్తవా అని అంది అడుగుతాడంటా ఉంది సరేలే నైట్ డ్యూటీలు ఏమి వద్దని చెప్పు మామూలుగా ఉంటే చూద్దాంలే అన్నాను నేను ఏంటో కనుక్కో అసల అని
మ్
అయితే ఈ పొడుగున్నానా ఇంకా అదే ఆలోచనతో బాబోయ్ హాస్పిటల్ అంటే డెడ్ బాడీస్ వ త్తయ్ అయ్ వత్తయ్ ఇయ్యి వత్తయ్ నైట్ అ